హలో ఇప్పుడు ప్రజె నా బయట వేడిగాలులో వాతావరణం మీద మీ ఒపీెనియన్ ఏంటి
మాకు చాలా బాలేదు
అంటే ఇప్పుడు వాతావరణ లో ఇంత మార్పులు జరగడానికి కారణం ఏమంట తెళ్ళ స మీకు
మార్పులు చేయదాహ మనమే
అంటే ఆ మార్పుల కారణం మనమేంటారా
ఆ
అంటే ఏ విధంగా మనం కారకులం మండం
మనము బైట బద కాలజస్
అంటే ఇప్పుడు నేచర్ని పాడు చేేయడం అంటే ఎలా అంటే మనం ఎక్కువ ప్లాస్టిక్ పాడే ప్లాస్టిక్ ని తగల పెెట్టడం వల్ల కాలుష్యం అయ్యి అలా అనింటారా
అవును ప్యూషన్
అంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు పొల్యూషన్ తగ్గింది అనుకుంటున్నారు ఇంకా పెరిగి ఇింద అనుకుంటన్నార
నేను ఇంత పజ అనుకుంటున్నా
అంటే నాకు తెలిసి ఇప్పుడు చాలా మంది ఎక్కువ ఈ వెహికల్స్ వాడుతున్నారు అప్పుడు కొంచెం పొల్యూషన్ తగ్గింది అనుకుంట వెహికల్స్ వల్
వైదస్ మాధ సైప
అంటే మీర మీరు అనడం వెహికల్స్ ఒక్కటే కా అదు చానా మారాలంటారా
ఆ
అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు వెహికల్స్ తీసుకుంటే చాలా వరకు వెహికల్స్ అన్ని చాలా మంది ఈవి వెహికల్స్ గా మార్చుకుంటున్నారు దాని మీ ఒప్పినేనుంంటి
అది మంచితే
అంటే మంచిదని మీరు ఎలా చెప్తారు
ఇప్పుడు ఎ అంటే పొల్యూషన్ హవుదు
ఆ పొల్యూషన్ అవదు కాకపోతే ఇప్పుడు మన ఎనర్జీ రిసోర్స్ అంటే పవర్ అదంతా ఎక్కువ తీసుకుంటున్నారు కదా అంటే అది ఎక్కువ వాడుతున్నారు కదా
సోరా పనల్స్
అంటే అప్పుడు మనం అనుకోవాలి ఇప్పుడు ఈవి వెహికల్స్ కాకుండా సోలార్ అంటే సోలార్ వెహికల్స్ అలాంటివి తీసుకురావడం ఇంకా మంచిద అనుకుంటున్నారా
ఇవి వెజిటేషన్ సరర వెజిటేషన్ చెంది
ఆ నే నాది కూడా అదే అభిప్రాయం ఈపీ వెహికల్స్ కంటే సోలార్ అయితే ఇక బయట ఎ లో పెట్నప్పుడు చార్్ అవుతా మనం వెళేటప్పుడు కూడా చార్జ్వు
ఆ
అంటే అలా దాని మీద ఏమన్నా మీరు ఏన్నా అంటే ఇప్పుడు మీరేమన్నా దాని మీద ప్రాజెక్ట్ అలా ఏమన్నా డెవలప్ చేయాల అనుకుంటున్నారా
మా అది మనోద చేంజ్ చెస్ కొంచెం మౌన్ టెస్ట్ గాని సంబంధించిన అంటారు
అంటే మీ మీరు మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఏదనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అలా ఏం నేర్చుకుంటన్నారా
అవును
అంటే ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఈ అంద తీవ్రత అనేది ఎలా ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది ఏమో ఒక మనిషిని అంటే అతను ఎక్కువ ఏసీలలో ఉంటాడు కదా కంపెనీలో
ఆ
అతనికి ఎలా ఎఫెక్ట్ అయితది ఎండ
ఎండ
ఆ అవును
ఎండ
అంటే ఇప్పుడు మన ఎర్లీ మార్నింగ్ అంటే నైన్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా
అ
ఇప్పుడు ఈ ఎండ ఉండదు అప్పుడు ఉండే ఎండ కూడా మనకు అవసరం ఏంటి విటమిన్ కోసం ఎండలో ఉంటాం కూడా చానా మంది
ఒబ్బులు చాలా స ఒబ్బులు చాలా మంది ఫోర్ట్ మనింగ్ షరీఫ్ ఇట్లు చాలా మంది చేయట్లే కదా అప్ అండ్ డౌన్
మార్నింగ్ చాలా మంది ఏం చేయట్లేదు
చెడ చట్ట చాలా చేయట్లేదు
ఆహా అంటే మార్నింగ్ చాలా మంది సెకన్ షిఫ్ట్ చేయట్లేదంటారా
ఆ చాలా మంది ఫస్ట్ షిఫ్ట్
అంటే అంద అందరు ఎక్కువ ఫస్ట్ షిఫ్ట్ కు చేస్తున్నారా
ఫస్ట్ షిఫ్ట్ థర్డ్ షిఫ్ట్ ఉన్నారు చాలామంది ఆకే
అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ అంటే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ దాకా చేస్తారు కదా కొంతమంది జాబ్స్
ఆ
అంటే అటువంటి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా
అదే బ్రో ఇగ నిన్న ఎందుకు ఇబ్బంది అవుద్ది మనం మనో టైమ్ లో బయటిలో
అంటే ఇప్పుడు ఏ ఏ టైమ్స్ లో ఎక్కువ ఎండ దెబ్బ తగిలిందంటారు
ఏంది
ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టైమ్ ఉండది కదా అంటే ట్వల్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు ఇప్పుడు వెళ్తే ఎక్కువ ఎండ వండుద్ది అలా ఉంటది కదా
అ టూల్ తేళ్తే బాగా ఇబ్బంది చవుతారు
అంటే టూ టూ థర్టీ అప్పుడు వెళ్తే బాగా ఇబ్బంది ఫేస్ చేస్తారు అంటార
అ
అంటే మీకు ఎప్పుడైనా అలా జరిగిపోయిందా
ఆది ఆదిజ పపు
అంటే ఇప్పుడు నాకు తెలిసి ఆ ఇప్పుడు అలా ఎండకి వస్తుంటారు కదా తెగ ఎవరనే అంతాయి
ఊ
అప్పుడు వాళ్ళు ఎటువంటి జాకెట్ తీసుకుంటే వాళ్ళకి మంచిది అంటారు
నేను మత్తమా ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే బాగుంటందండి అ
కానీ ప్రతి కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీసు ఆ ఇయ్యదు కదా అంటే ఖచ్చితంగా ఆన్ సైట్ వర్క్ చేయాలంటారు కదా అప్పుడు వాళ్ళకి ఏం ఏం చెప్తారు
తర వచ్చ జదత దవత రావాలని
అంటే మీరు చెప్పడం అంటే రోజుకి ఇన్ని లీటర్ వాటర్ తాగలిడి ఎండలో వచ్చి ప్పుడు ఫేస్ కవర్ చేసుకోవాలి
అ సెవెన్ టు ఎయిట్
అంటే సెవెన్ టు ఎయిట్ లీటర్స్ వాటర్ తగలంటారు రోజుకి
ఊ
ఇంకా ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఏమనా హెల్తీగా హెల్తీ ఉండాలంటే ఇంకా ఏమనా తీసుకోవాలి
ఆ డట్ అవుట్ ఉండ చూకోవాలి ఎవా
అంటే డిసైడెడ్ అవ్వడం అంటే ఏంటిదండి
మన మన బాడీ జుదువ లెవల్స్ పరిగిపోతాయి ఎండ దగం
అంటే మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ అన్ని తగ్గిపోయి ఇంకా మనకి న కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటంది అదేనా
అ
అప్పుడు మనం ఆ డిహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి
మనం జాగ్రత్త తీ ఆఫ్నజ
ఆ చెప్పు
ఆఫనాది వాటర్ తాగాలి
అంటే ప్రతి హాఫ్ అన్ అవర్ క్వార్టర్ తాగడం అలా చేయాలంటారా
అవు
నండి ఇక ఉ వాట ద దర్పోతే ఎవన ఎనర్జీ డ్రింక్స్ ఆయిడ అంట ఎండకలం
ఇ ఎనజ ఇస
అంటే ఎనర్జీ డ్రింక్స్ అంత హెల్త్ కి మంచిది కదంటారా
అవును
కాకపోతే కొంతమంది డాక్టర్స్ కొన్ని కొన్ని ఎనర్జీ డ్రింక్స్ ని ప్రిఫర్ చేయమని చెప్త అంట్రు ఆయన కూడా వద్ద అంటారా
ఎ మనయా సనిధణ కట
అంటే కుదిరినంత వాటర్ లేకపోతే కోకోనట్ వాటర్ అ తా ఉంటారా
ఉమ్
అంటే ఇప్పుడు కోకనెట్ వాటర్ అంటే కొ అంటే బటర్ మిల్క్ కోకనట్ వాటర్ తో బటర్ మిల్క్ తాగడం కూడా ఇంపార్టెంటేన
అవున
అంటే ఇప్పుడు బటర్ మిల్క్ తాగడం మంచిది అంటారా లేకపోతే ఆ కార్డు తినడం ముంచిదంటారా
ఏమ్మో జమ ఏమో ఓయ్
అంటే ఎవరి ఇష్టం వాళ్ళ దంటార
కాదు ఎవది ఎవైబిలిటీ బట్టి వాళ్ళ
టేబుల్ ఉంటే అదా తీసుకోమంటారా
హుమ్
అంటే ఇప్పుడు మనం మజ్జిగ తీసుకోవడం లేదంటే కార్డ్ తిన్డం అది చేయడం వల్ల మనకిె ఉపాయాలు ఉన్నాయడా
ఆ ఇప్పుడో ఉన్నాయి
అంటే ఎటువంటి ఉపయోగలుడుతున్నాయ్ అంటారు
అంటే చె
అంటే ఎండాకాలం ఎండాకాలం ప్రతి ఒక్కళు పని చేస్తనే ఉంటారు కదా అప్పుడు అలిసిపోయినప్పుడు ఆ మేర సాఫ్ట్వేర్ చాల తాగడానికి ఇష్టపడతారా అంటే సజెస్ట్ చేస్తార మీరు వాళ్ళకి
నేను సజెస్ట్ చేయను
అంటే ఇప్పుడూ కొంతమంది ఎండ గెల్ కొచ్చి నెమ్మడి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం లేంటిే ఐస్ గడ్డలు తినడం అలా చేస్తుంటారు కదా వాళ్ళలకు మీరేం జెప్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు
దానంత ఎళ్ళి చూసేస్తాను అంతేగ
సరె ఇప్పుడు
ఓహ్ ఓ